హలో హలో
హలో
ఆ చెప్పరా
ఏందక్క ఏమి ఏమి మీ నీదంట కదా లాస్ట్ ఇంటర్వ్యూ
అవును
ఏ అందరినీ పంపించేసింది బానే
ఆయమ్మా ఇంక అందరు రెస్యూమ్స్ ఒకటే ఉన్నాయి అందరుూ ఒకటే పెడుతున్నారు అని ఇంకా పంపించేసింది
ఆనంద్ సార్ని బాగా తిటుకేంటారు అందరూ
హ్మ్ తిక్కలోడువడు నాకు అస్సలు నచ్చడు ఈ రెస్యూమ్స్ బయట పెట్టకం ఈ రెస్యూమ్స్ బయట పెట్టద్దండమ్మా వేరేది క్రియేట్ చేసుకోండి ఇట్లా అంటే తీసుకోవ్ కంపెనీస్గా
హ్మ్
రేపు పొద్దున అసగులు అడుగొ చుంటాడు వాడు తీసుకుపోయింది తీసిపోతే వాడు యాసెప్ట్ చేస్తాడు లేక వేరేది తీస్పోతే యాక్సె
అదే మీ కాలేజ్ వరకు మీ మీదు వల్ల దిదే పెట్టుకోండి బయ్ ట ఇంటర్ వ్యూస్ కెల్ ళ్తే మాత్రం ఇది ఇవ్వకండి అని అన్నాను అస్సల్ టెక్నికల్ స్కిల్ సే లేవ్ దీంట్లో ఏ కంపినీ అయినా ఇంటవ్ ష్కి టెక్నికల్ స్కిల్స్ ని చూసిస్తరు గానీ మీ ఇంటర్ పర్ స్నల్స్ టిల్స్ ఎవడర్ అర్ తరు ఎవ్వరడగడు అస్ల అది ఔశ్రామే లేదు మీకువ వాడెవడో సోల్లుగాడ్ లే
ఏవన్నా నువ్ హైపర్ హు హు హు హ్
సరిలిడా అని తప్ తప్పెజా పుస్సే అప్పుడు ఆమేడమ్ కూడా అదే అన్నా
ప్రతూష చానా మంచిది ఆ మేడము అస్సలు కోపం అనేది రాదామేకి
అస్సలు ఆమె పార్ షాల్టీనే నేన్ చూడ్ లే ఎంతో బా మాట్ లాడ్
అందర్ని ఒక రైపు చూస్తద్ పాప్ మా అట్ల మేడం రాదు
ఆ ఆ ఈ అమ్మనే ఏ పిల్ల బచ్చ ఉన్నట్టువుందిర ఈ అమ్మాయి హీ హే
ఆ మేడం ఎంత మెచ్యుడ్ గా మాట్లాడుతుంది గదాద్ దెగ్గగ్ కొచ్ నా గుడా నీటీగా మాట్లాడుతుంది అందర్ని ఎంతలో జుడాలో అంతలో చూస్తుంది
ఎక్కువ లినిఎన్స్ ఇవ్వద్ ఎవరికి త్యాబ్ బోరింగ్ గా పెట్టదు క్లాసెస్ ని
క్లాస్ క్లాస్ వరకే చూసుంది అన్ని అన్నిటి వరకు చెప్తుంది ఒక్ ఆ మేడం లాంటోల్ చాన్ తక్కువుంటరు
ఇయ్యమ్మని ఏదో సోగిల్ సోగిల్ అంతా జేస్తుందిరా సొగిలిడి యాడో
పిల్ల బచ్చ పెడ్లయితే తెలుస్తుంది ఓర్ తో ఎట్లా ఉండాలి ఏంక తనేది ఇంగ స్టూడెంట్ మెంటాలు ఆమెకి ముసలామే అయ్ పెయింటది బీటెక్ అయ్ పెనపుడ్
అది అదే సిక్స్ ఇయర్స్ అండి ఇప్పు ఆల్ మోస్ట్ సెమ్ము క్ ట్వంటీ ట్వంటీ నైన్ ఉంటాయ్ మాణికంఠ
ఉంటాద్
జాబోచ్చి మళ్ళా రెన్ డేన్ లు కోర్ కంపెనీ లో చేసి మళ్ళ సిక్స్ మంత్స్ ట్రేనింగ్ తీసుకొని అ ట్రేనింగ్ లో చూ టేనర్ గా వోచ్చి సిక్స్ ఇయర్స్ ఔతుందంటే ఉంటయ్ ఇరవై ఎనిమిది ఇరువై తొమ్మిది ఉంటా కద
పండుగుంది హు బాగుంది ఇంత దుబ్బ ఎట్లా ఇంత వింతగా నడుస్తదొ
బాత్ రూమ్ నడ్ సినట్టు నడుస్తది
హీ హ్ అయ్యో యో
ఆ మేడమ్ చూడ్డాన్ గాని మడిచే విధానం గాని చేసే చొప్పే విధానం ఎంత బా బా మాట్లాడుతుండే
ఆమె కదా చాలా ప్రే ఇష్ నల్ గుండాల్ మా హుమ్ హు ఈ తిక్కల్ యాడో
మేడం జాబ్ ఓచ్ నాక మిమ్మల్ని మాట్లాడతాం మేడం మీతో కలిసుంటే రోచం ఖచ్చితంగా అదే కావాల మీ జాబ్ తెచ్చుకొని నాకు ఫోన్ చేయండి అనేది రోజు
ఆ
ఒకసారి ప్లేస్ అయి ఒకసారి ఫోన్ చేద్దాం అంట్నరు మీరు
ఆమె నంబర్ ఉంది నా
అదే పెట్టుకో పనికి వస్తాది పూరుబం ఎప్పుడన్నా చేద్దాం అందరం ఉన్నప్పుడు ఎంతైనా నీకు ప్రైజ్ ఇచ్చింది కదా.
ఇచ్చింది ఆ
నీకు ఇచ్చింది ఓకే నీ ఇగ ఎట్లా వచ్చింది.
మీర్జా ఆ రోజు హైలైట్ అయింది కదా ఇ చవి అప్పుడు
శక్షట్ ఆ హ్యాండ్స్ కేరింగ్ కైండ్ బ్యూటిఫుల్
ఈ చెప్పడం మర్చిపోయినాకు తెలిసా నువ్వు కైంద అంటే గుర్తొస్తాంది ఈరోజు ఆమె ఇలైక్ విచ్ టైప్ ఆఫ్ సాంగ్స్ లైక్ లవ్ సాంగ్స్ రొమాంటిక్ సాంగ్స్ మంచి ఉండాలిరా అప్పుడప్పుడు అంటామె నేనద చూసి
అసలు ఏంది అవి మాట్లాడుకూడాచ్చ మాట్లేన ఇంటర్వ్యూ లో
అయ్యో లైక్ రొమాన్స్ రైట్ అంటే ఆయమ్మ ఏందిరా అమ్మ చె
విస విజేమన్
అవా పది చూసినప్పుడే నా కళ్ళ చూసింది చూడ అని
నేన ఏంటంటే మనకంటే చూడ ఫస్ట్ అయిదారు ఎట్లంద అడి చూడంటుంది
నువ్వూ ఎనకాల కుచోని ఆకలి ఆకలి ఆకలి మీద ఉన్నా రా ముందరైతేగనా వద్దులేసలు నాకైతే నవ్వు వస్తాంది. చున్నీ అడ్డం పెట్టుకున్నా. అవిన తెలుసు నేనా మాట్
నాకేం తెలుసు వాడి వెనకడి కూర్చున్న జుబేర్ ప్లేస్ లో ఉన్నినా నేను బాగ అబ్జర్వ్ చేస్తుంది అది కాదు ఆమ్ ఇట్ల అట్టెట్లా అడుగుతుంది. నాకు తెలుసు వాడు లైన్ లో పెట్టినాడు ఆయమ్మని విన్నా వీడు ఫోన్ లో మెసేజ్ కూడా చేస్తాంటాడు. ఆమ్మకి వీడు తక్కువైనోడు కాదు. నీను కొంచెం లీనియన్ ఇస్తే అల్లుకొని పోతాడు.
ఇంకా ఎట్లా బ్రేకప్ అయిపోయింది కదా. తగులుకుందామని తగులుకుందంని
ప్రతి ఒక్కరిని వాడు యూజన్ త్రో చేసుకునే వాడ
కాదురా వాడ్కన్నా చిన్నల అయితే ఆయమ్మకి వీనికి ఎందుకు రా ఏడెందేంళ్ళ పైనే ఉంటుందిరా వార
వాళ్ళకట్లా వాళ్ళే నచ్చుతారు. ఎందుకు చేసుకుంటాడు. పెళ్లి వాడమ్మా అట్ల అనుకుంటే చంద్రిక తేజు పుష్ప ఇంతమంది పెళ్ళి చేసుకుంటాడా తేజు కూడా అని అన్నారు అబ్బా నాకేద
ఏ ఆ పిల్ల అట్లాంటిది కాదు లేరా
కాదని నువ్వు చెప్తావు బయట చూసే వాళ్ళు చెప్తారు. యోగి వాళ్ళ గ్యాంగ్ అందరు బతుకులు బయట నీ పెడతారు
వాళ్ళుతి అబద్ధాలే మాట్లాడి సస్ స్తారు యోరూ ఏరు పర్సనల్స్ వాళ్ళకి ఎట్లా తెలుస్తాయి అసలు
వీళ వాళ్ళు చెప్తుంటారు ఆ
అని వాళ్ళే క్రియేట్ చేసుకోని చెప్తారు వాట్
కానీ ఈ చంద్రికను చంద్రికను పుష్ప అయితే పక్క చెప్ తార్ తేజు ఏమో గాని అంతలేం కనపడది కానీ వీళ్ళు అంటుంటారు పాపం ఇగ అభి అయితే ఇగ పద్నాలుగొందలు గొట్టోది అభి అయి
ఉహు
అయినా అభికి ఫ్యాన్ ఫాలోయింగ్ బలుందే బాయిస్ లో ఎంత మంది స్టోరీలు పెట్టినారో
ఆ పాప అందరితో మాట్లాడతాది బాయ్స్ తో
వివేక్ వాళ్ళ బ్యాచ్ మొత్తం పెట్
వాల్ బ్యాచ్ ఇంగా అది తేజు అంత ఒకే బ్రాంచ్ కదా ఆ చి ఒకే గ్రూప్ కదా వాళ్లంతా అంటే క్లోజ్ వాళ్ళంతా ఒకే బ్యాచ్ సో వాళ్ళు అలా పెడ్ టారు ఇంగ మీ ఫస్ట్ గ్రూప్ ఫస్ట్ గ్రూప్ వాళ్ళతో ఆ పాప ఏడు సైలెంట్ ఉంటదంటే మొబైల్ అందరితో చిట్ చాట్ చేస్తా ఉంటుంది
హ్మ్ అందికే బాయ్ ఫ్రెండ్
కొన్ని రోజులు ఆరిఫ్ బెస్ట్ ఫ్రెండ్ అన్నా ఇంకన్ని రోజులు ఆఘూర్ బెస్ట్ ఫ్రెండ్ అన్నా కొన్ని రోజులు రాజేష్ బెస్ట్ ఫ్రెండ్ అనా
ఎవరు ఫస్ట్ ఎవరు బెస్ట్ ఫ్రెండ్
ఫస్ట్ ఆరిఫ్ అన్న ఫస్ట్ ఆరిఫ్ అంట తర్వా తా అబుల్ అంటా తర్వాత రాజేష్ ఒకో ఒకో ఒక్కొక్కసారి ఒక్కొక్కరూ చేంజ్ అయిపోతా ఉంటారు అబ్బా
అందుకే అబ్బా బాయ్ఫ్రెండ్ కూడా పాపం కానీ హట్ విషం ఏంటో నాకు ఇ ఏప్ అయితే ఇంగేమేం మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు కూర్చొని వానికి ఎందుకు బు బుక్కులు తీసుకుని కొట్టే తప్పని
ఎప్పుడు
ఇంటర్వ్యూ అయ్యేటప్పుడువన్ని
ఏమో అబ్బా అబ్జర్వ్ చేయలే
ఖచ్చితంగా చెప్తున్నా వానికి మాత్రం అయ్యమ్మయి ఎగ్నేట్లను జాబ్ తేప్పిస్తది వాళ్ళక్ కంపెనీలో అది కంపెనీనే కాదంట నాకు మోగం మీ చెప్పింది మేడం ఇది కంపెనీ నా అంటే కంపెనీ కాదు ఇది ఇన్స్టిట్యూట్ మేము జస్ట్ ట్రైనింగ్లు ఇస్తాము కానీ జాబ్లు ఇయ్యాంమనింది తెలుసా ఇమ్మా మీరు ఏ నమ్మకంతో మీరు లో ఒక పరి ఎంబడ్ ఎంబంటంటే బయట నుంచి ఎంబడేడ్ కంపెనీస్ కాలేజ్ తో కొలాబ్ రేట్ అయినాయి మాత్రం వస్తాయి అప్పుడు మీరు తెచ్చుకోలా వీళ్లు జస్ట్ ట్రైనర్స్ అంట మేడం మీది కంపెనీ అంటే ఎవరు చెప్పినారు కంపెనీ అనిది ఒక ఇన్స్టిట్యూట్ అంతే మీరు బయట కోచింగ్ సెంటర్ ఎట్లనో ఇది అట్లా అనిందంది ముఖం మీద నాకు
మ్
ఈయమ్మేం ఇప్పిదిలే. ఆడ బయట వెళ్తే వీడు మాట్లాడుకోలేదా అని ఆయమ్మ ఇంగ్లీష్ లో బా మాట్లాడితే ఫిద అయిపోతది. ఎందుకంటే ఆయమ్మకి ఇంగ్లీష్ రాదు.
అయ్యో ఏ అవసరమా ఆ మాటలన్నీ? రొమాంటిక్ సాంగ్స్, రొమాన్స్. ఎవరన్నా స్టూడెంట్స్తో ఇట్ల మాట్లాడతారా మనికంట?
అదే వానికి లీనియన్స్ ఇచ్చినట్టయితది.
ఏ ఎంతైనా సరే ఎంత చిన్నోలైనా సరే అబ్బాయిలు ఇంతట్లో పెట్టల్లో అంతట్లోనే పెట్టల్ల. మెయిన్గా అట్లాంటోల్లని.
మ్ ఇంకేమో మాట్లాడుకున్నార అడిగా ఉషా, ఉషా చాన కాన్ఫిడెంట్ గా చూ స్తాంటది. వీళ్ళు ఏం మాట్లాడతారా అన్నట్టు
అందరం ఫస్ట్ బి ఫస్ట్ రో లో ఉన్న వాళ్ళు అందర అట్లనే చూసినాం.
కన్సట్రేట్ ఫర్ ద బి కె జో గుసాన్
అందరూ మ్ అభిని అయితే యూ డోంట్ హ్యావ్ ఎనీ స్కిల్స్ అంటే, నో మ్యామ్ అంట ఆ పాప. ఏం చెప్పినా నో మ్యామ్ అభి ఇంటర్ వరకు బాగా చదివేదంట. శేషే చెప్తన్న వింట
ఏం బీటెక్ వచ్చినక
తేజుకి వాట్ ఈజ్ యువర్ ప్యాషన్ అన్నా కూడా తెలీదు. ఆ వర్డ్ యే వింతగా చూస్తుంది ఆ పిల్ల.
తర్మేసినాడు కదా అట్ల వాళ్ళ నాన్న.
ఆహాహహాహ ఎప్పుడైనా సరే, ఏ సబ్జెక్ట్ అయినా ఐమ్ వెరీ గుడ్ అట్ దో సబ్జెక్ట్స్ అని చెప్పకూడదు అస లు డెప్త్ గా అడిగేస్తారు ఆ. కదా కరెక్టే కదా?
కరెక్ట్ ఎ. మ్యామ్ ఐ హవ్ క్వైట్ నాలెడ్జ్.
అంత లేకుంటే అయినో అవ్ సమ్ అబౌట్ తర్స్ టాపిక్స్ అన్న చెప్పచ్చు. ఆ పాప ఆ రోజు ఐ యాం వెరీ గుడ్ అట్ డిజిటల్ సర్క్యూట్స్ అనే తరికె ఆయప్ ఒకటెత్తే బ కె సైలెంట్ ఐతాంది పాప
ఊను కదూ ఒకటే మాటే. ఏదో అడిగినాడు ఫిఫ్ట్ లాప్స్ గురించి ఏదానిగురిన్
యూ హవ్ వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్ అంటే ఎస్ఆర్ అన కాన్ఫిడెంట్గా.
నాకు నిజం చెప్తే, వాళ్ళ మొబైల్ చూస్తేనే నవ్వొస్తది తెలుసా, తీ జో అభి ముఖాలు చూస్తేనే
ఆ పాపా తేజు డైలీ కోడింగ్ డైలీ కోడింగ్ నైట్ ఆవ్వగాని స్నాప్ పెడుతుండ అయ్యమ్మా ఇంక ఇది కేజస్త ఈ రోజు చూసి ఎంత లేట్ గా రాస్తాను మీ పెన్ను పట్టుకొని ఆలోచిస్తాను ఫ్రంట్ బెంచ్ లో
అ
ఆడిచ్చినవి ఏమన్నా వీళ్ళు నేర్చుకుంటారు బై హార్ట్ చేసి
చ ఉసానే నేను పట్టి కొట్టాలి మనకంట అంట ఏట్లా కూడాతారేమో బురుబులు పట్టిందో ఆ చెప్పే మర్చిపోయాను వచ్చినాన్న నీకు అది పరోట ఇచ్చివ అట్ల పోతే ఇట్ వస్తే కదా నేను వేరే కని షాపులో పోతే అడుంది ఉషా ఐదు ఫైవ్ స్టార్ చాకలెట్లు రెండు కుర్ కురే పట్టలాలు ఓ బిస్కెట్ ప్యాకెట్ అన్ని ఎస్ ఏం ఉషా అట్లా తీ తీసుకుంటున్నావ్ అంటే ఆకులితుంది మణికంఠ ఫీచలో ఫుడ్ అయిపోంటే అంటే తిననొచ్చు కదా చేపాతిని ఏమైనా పరోట తెచ్చుకని అంటే ఆడపోతే పోబుద్ధి కాదు మణికంఠ అసలు ఎం పర్ తలనొస్తోంది అందుకే తీసుకొబోతున్నా ఆహా అవునా అంటే ఏమి ఎట్ రాస్తున్నావుంటే రాసినాను కానీ గుర్తుకులలే కొన్ని రెండు ఎగ్జిట్ చేసిన ఏ